రే ఆ
హలో ఇనవడుతాంది వినవడుతాంది పావ్ ఏయ్
అక్కిప్పుడే కాల్ చేస్ స్తా అన్నారు. కాకపోతే, ఇగా నువ్వ చేస్తా అన్నావని చెప్పాను.
చాలే తిను మాట్లాడితే వామ్మో ఏ అయితే ఏమో ఈ చెత్తాండు కూడ మల తం మాట్లాడతానని చెప్పొచ్చు కదా, అట్ల కూడ చెప్పకుండ కట్ చెత్తాండు. ఉ
ఇగ మాట్లాడుడు అయిపోతది అనుకున్నా గాని, ఇదయిపోతలే అదయిపోతలే
ఉ ఆ సిందూ
పొతే లాక్ అయిపో
ఏమని మాట్లాడదాం మే అ అత్తమ్మ తోటి?
ఏం లేదు. పెళ్ళికి ఎందుకు రాలా అంటది ఇప్పటికి పెళ్ళికి ఎందుకు రాలేదు అన్ ఉంది
ఎవల్ పెళ్లి మరి ఆ
మనా పెద్ద తమ్మొల్లు ఉన్నారు కదా
ఏ పేదదమ్మ
పెళ్లికి అక్కది కాలేద పెళ్లి
ఏ అక్క అది కాదులే కోరుకుతాంది
ఆ మాట్లాడుకుద్ ఇందలో పలొచ్చినాయ మీ ప పాపకి
వచ్చినే కొరుకుతాంది మా పాపనా నీకు కూతురు కాదా
నా పాపన అయితే నా పాపకీ పళ్ళు వచ్చినయి బోనా ఇంకు కాకుతాంది పేరు పెట్టద్దు ఇందులో పేరు పెట్టి పిలవకూడదు ఎవరు
ఏ లో పాప పేరు అడుగు చూ పాప ఏం లోహిత ఏం చేతంది అని అనొచ్చు
అనకూడదు అసలు పేర్లు బేట్టి మాట్లాడ కుడుంగలోు
అవునా ఎవుళ పెళ్లట మరి ఎవుళ పెళ్లి
మన పెద్దత్తమ్మ లేదా వాళ్ళ కొడుకు పెళ్లి
వినయ్దా
హ
ఆ ఇప్పుడు ఏవాలి పెళ్లికిపోయిలే
ఎవరి పెళ్లికి లేదే వాళ్ళ పెళ్లి ఎప్పుడువుతుద అంటే చేసి చూరంటే ఇప్పుడు అని అన్నది
ఆహా వాళ్ళ పెళ్లి కాదు ఎవలో పెళ్ళికి రాలే రాలేదు ఎందుకు అని అన్నదన్నావగా
అది కాదే వీళ్ళ పెళ్ళకి రా వ అన్నది
వినయ్ బావ పెళ్లిక
రానుమా అన్నా
ఎందుకు పోవా
ఎనా మంది ఇప్పట్లో చేసుకోనంటే మంచిది
ఏ అఖి అదే కదా అఖిల అఖిలానా ఎవలో కదా ఇద్దరు కదా
హ్మ్
ఆ ఆ నా అఖిలది అయింది నవ్యది
ఇక మా అది మళ్ళీ అజీబావ వాళ్ళ అమ్మ అంటుంది కదా అత్తమ్మంటంది కదా మీరయితే ఏ పెళ్లి చేసుకోవట్లేదు ఏం లేదు అని అంట
ఆ ఎవరిని
బావాలని
ఎందుకు
అట్లా అడాని ముప్పుడు వినేవారు కూడా నవ్వే కుదిరింది అని చెప్తాను మొన్న
కానీ చేసికోతుంటగా ఇప్పుడు
ఏమో వాళ్ళు చే చేస్తే ఏమో అంటుందిగా అర్థం అయితే అప్పుడు ఎప్పుడు అప్పుడు సంక్రాంతి పోయినప్పుడు
ఇ కొ స అది మన పెద్ద ద్దములు పడుకున్నాడు గదా మన పెద్నాన్న వాళ్ళ కొడుతే అయినే ఆ
యాకమ్లమాండనా
పేర్లు పెట్టకూడదు ఇందులో అందుకే నే ఇలా చెప్తుండే నువ్వ అన్ని పేర్లు చెప్తాను ఆయనే మన మూడో మలనా ఆ
హా
వాళ్ళు కూతుర్ని చేసుకుంటా అన్నాండి అక్కడ నవి చేసుకున్నా మ
ఆహా ఆగిలానా
ఆ మం చేసుకోని అన్నదక ఇంకో సంబంధం చూ తారా అంట అన
అనేగంది మాజిన దొరుకుతలే హైదరాబాద్లు ఉంటాను వర్దితాను
అ
ఆ హైదరాబాద్ వాళ్ళ చేతాని మంచి జాబా దొరుకుతుంది అంటాను
మా నాన్నకాటి పేళ్లే అవద కైనా కాయితే
ఆ ఏ ఉ కాగాని పెద్దమ ఒకటే బాయపడతాను
స డపోతా కదా
ఆ ఒక టే భయపడుతంది
అ
హ తిన్నావా ఎమ్న్నా ఏం కూరా ఆ హలో
ఆ తిన్నాక్క
ఎం కూరనే ఆ ఏం కూరనే ఆ
కాయ్ పప్పు
మ్ హు తిన్నావా మరి మంచిగా ఆ హలో హలో హలో హలో హలో హలో హలో హలో